గుడ్ ఈవినింగ్ సార్.
వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్.
బాగున్నారా సార్.
నా బాగున్నాం సార్ బాగున్నాం ఆహ్ బాగున్నాం.
సార్ నేను. బాగా అంటే బాగా బాగున్నాను సార్ డిన్నర్ అయింద సార్.
ఇంకా సార్ సార్ మీ సైడు. ఆహ్ మీకు దా. మీకు ఇప్పుడు అంటే మీకు ఏం ఇప్పుడున్న. కండిషన్ లో మీకు ఏ రాశి ఏస్. అంటే ఎవరి పరిపాలన బాగా అనిపించింది సార్ మీకు అంటే మన ముఖ్యమంత్రికే. రేవంత్ రెడ్డి గ వరే గారిదా లేకపోతే చంద్రశేఖర్ రావు గారిదా సార్.
సార్ చంద్రశేఖర రావు సార్ది డెవలప్మెంట్స్ అయినాయి సార్. ప్రతిది.
ఆహ్. అంటే ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి సార్ గారి హయాంలో ఏం డెవలప్మెంట్స్ అయి.
అంటే డెవలప్మెంట్స్ ఏం కావడం లేదు. అనే కొన్ని ఇస్ కొన్ని స్కీములు పెట్టిండు ఆ స్కీములు కొన్నింటికి అవస. అవసరం లేకుండే సార్ ఐ స్కీమ్లు పెట్టేయడని. అంటే ఇప్పుడు బస్సు ఉచిత బరస్ బస్సు పెట్టాడు సార్. ఉచిత బస్సు పెట్టి లేడీస్ కి ఫ్రీ అని పెట్టాడు ఫ్రీ పెట్టి ఏం చేస్తున్నాడు సార్. ఆడలని ఫ్రీ పెట్టిండు జెంట్స్లని టికెట్ డబ్బులేస్తున్నాడు ఫస్ట్ మా ఊరు. ఇప్పుడు వేరే ఊరికి పోవ్వాలంటే అరవై కిలోమీటర్లు పోవాలంటే అప్పుడు అరవై రూపాయ టికెట్ ఉండే మాకు. ఇప్పుడు ఎంత అయింది సార్ వంద రూపాయలై టికెట్ అంటే డబ్బులు. అప్పుడు నా ఇప్పుడు నేను మా మమ్మీతోని లేకుండా మా వైఫ్తో వెళ్ళాను అనుకోండి సార్ అప్పుడు నేను ఎట్లా. వంద రూపాయలు ఎయిటి ఇప్పుడు అదే వంద రూపాయలు ఇద్దరిదీ టికెట్ ఫ్రీ అని చెప్పి ఆధార్ కార్డు చూపు. ఫ్రీ చెప్పండు ఇటు నుండి నా ఒక ఒక జెయింట్స్ మీద వేసేస్తున్నాడు సర్ టికెట్. అది ఎట్లా ఉంటాయి సార్. ఇది ఇది ఇది ఇది చేయొద్దు సార్ ఇది ఏమైందంటే దీని వల్ల ఆడోళ్ళు ఎటు అంటే అటు తిరిగేందుకు కూడా అయిపోతున్నారు. ఆహ్ మేం. ఏంది వర్క్మైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఏదైనా కంపెనీల జాబ్ లేకుంటే స్టడీ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేబి ఇప్పు. ఇప్పుడు ఎట్లా అంటే అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ అంటే మన ఇప్పుడు ఇది ఏంది తమిళనాడు రాప్. మే బి విజయ్. తలపతి చేస్తున్నడు చూడండి సార్ ఓన్లీ గర్ల్స్ స్కూల్ వెళ్ళేవారు ఏదైనా వర్క్ వెళ్ళే వారికి. వాళ్ళకు ఉచితం మిగతా వాళ్ళకు లేదు లేడీస్ కి అందరికి. అలా చేయాలి సార్ అందరికి లేదు సార్ ఆడ ప్రస్ తానికి అలా చేయాలి సార్ ఇదెంది సార్ అందరికి అని చెప్పి మొగోళ్ల మీద బిల్ తీస్తున్నాడు ఆ అట్లా నేను కరెంటు రెండు వందలు ఉచీతం అంటున్నాడు సార్ కరెంటు ఎవ్వల్ తీస్ సార్ ఆల్మోస్ట్ ఎవల్ది తక్కువది ఏదో గ్రామ పంచాయతీ లెవల్ కొంతమందికి కొంతమందికి చిన్న సిటీ లెవెల్కి అయితే సార్ మోటార్ ఉంట అది కరెంట్ కి కూలర్లు నడుపుతారు ఏసీలు నడుపుతారు వాళ్ళకి ఇక్కడ యూనిట్ ఫ్రీ అంతే సార్ చెప్పండి ఏమన్నంటే రెండు వందల యూనిట్ ఫ్రీ ఎం రెండు వందల కన్నా ఒక యూనిట్ దాటిందంటే సార్ బిల్ డబుల్ వస్తుంది మళ్ళా ఆ ఇంకా డిబ్ పార్ట్మెంటోళ్లెంచేస్తారు ఒక తారీకే రావాలి ఒక తారీకస్తారా సార్ ఒక్క తారీకి రారు వాళ్ళు వాళ్ళు మూడు తారీఖు రెండు తారీఖు మూడు నాలుగు తారీఖు లేకుండా మాకు ఒక ఇయాల్ పది యూనిట్ తే మిగిలిటి కార్ కట్టపోతాయ్కదా సార్ ఇక్కువ బారువనిపిత్తది కదా మ్ చెప్పండి సార్ అది వేస్ట్ కదా సార్ ఇప్పుడు ఇన్ని రోజులు అట్లా చేసిండడు అన్నే ఇప్పుడు మెట్రోనే ఫ్రీ చేసి పడేసిండు సార్ ఇప్పుడు అంటే అంలో ఎవ్వరు ఇప్పుడు జెంట్స్ అయినా కానివయండి లేడీస్ అయినా కానిండి ఫ్రీగా వెళ్ళొచ్చు ట్రాఫిక్ ఎక్కువైపోయిందని మెట్రోని మొత్తం మొత్తం ఓన్గా తీసుకున్నాడు మొత్తం ఇప్పుడు మెట్రో మొత్తం ఫ్రీ సార్ జెంట్స్ ఆడోళ్ళకు మొన్నట్ నుండి మొన్నట్ నుండె సార్ హైదరాబాద్ ల
హైదరాబాద్లో మెట్రో మెట్రో ఫ్రీయా
అ మెట్రో మొత్తం ఫ్రీ సార్ అంటే మెట్రో కాదు సార్ మెట్రో అంటే ఎంఎంటిఎస్ ఓన్లీ
ఓహో ఓన్లీ ఏంఏంటిఎస్సా అదే అంటున్నాను సార్ మెట్రో అంటే మరి మెట్రో అంటే మరి బాగా కదా అందుకనే చెప్తున్నాడు
లేద్ లేద్ సార్
ఎం ఎంఎంటిఎస్ అదే సార్ మెట్రో వచ్చేసి వేరే సంస్థ వారిది వాళ్ళు ఫ్రీ ఇవ్వలేడు సార్ ఎందుకంటే వాళ్ళు ఫ్రీ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అయితది
ఇయ్యలేరు సార్ ఎంఎంటీఎస్ అవును
ఎంఎంటిఎస్ అంటే ఈగ వాళ్ళు ఫ్రీ ఇవ్వడం జరిగింది కదా సార్ ఎంఎంటిఎస్లో అయినా ఎం ఎం ఎంఎంటిఎస్లో చాలా తక్ క్కువ మంది ట్రావెల్ చేస్తారు సార్
అవును సార్ అవి తక్కువ ఉన్నాయి కదా సార్ ఎటు వెళ్లి యినా గాని స్టాప్లే మెట్రో లెక్క లేదు కదా సార్ ఇప్పుడు మనం ఎటు బస్సు తోని పోయినా కానీ మెట్ మెట్రో లెక్క స్టాప్స్ ఉంటయి బస్ లెక్క ఇది ఎంఎంటీఎస్లో మ మ మన మెట్రో లో కూడా క్కిన గానీ ఎక్కడ నుండి పైన పైన దిగిన గాని ఆ స్టాప్ కాడా మళ్ళ అక్కడ నుంచి కిందకి దిగి రావచ్చు ఎంఎంటీఎస్ అట్లా లేదు కదా సార్ ప్రతి గడ మ్
ఎంఎంటిఎస్ లో స్టాఫ్స్ బాగుంటాయి సార్ ఇంకోటి ఎంఎంటిఎస్ లో అంత అంతగనం జనం కూడా ఉండరు సార్ ఇప్పటికీ మెట్రో వచ్చినాక జనాలయ్
ఉజ్జనీ ఆల్మోస్ట్ తట్టింది సార్ మెట్రోకావ మెట్రో రావడం వల్లనే
సార్
మ్
మెట్రో మెట్రో రావడం వల్ల
సం
మెట్రో రావడం వల్ల
మెట్రో రావడం వల్ల ఏమైందంటే పబ్లిక్ అనేది సగం మంది సార్ జాబాట్ సెట్టాయినా వేటిలువ వె మెట్రో లోనె వెళ్తారు సార్ ఎందుకంటే బస్ లో వెళ్లే తందుకుకోవ ఇప్పుడెక్కువ సికింద్రాబాద్ నుండి ఎక్కడైనా వేరే ఏరియాకి వెళ్ళాలంటే ఒక ఫార్టీ మినిట్స్ పోయే తో బస్ తోని ఇప్పుడు మెట్రో లో వెళ్తే ఒక ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోతార్ సార్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ల
కానీ సార్ ఇది బస్సు అనేసి బస్సు పెట్టడం అనేసి చాలా ఘోరం సార్ ఎందుకంటే ఇప్పుడు ఏ ఐదు వందల కిలోమీటర్లయినా గుడా లేడీస్ ఎలా ఉన్నారంటే అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా సార్ ఇప్పుడు చూడండి వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒక పెళ్లి ఉన్నది అంటే ఒక పెళ్లి ఉన్నదం అంటే ఒక అక్కడికి ఒక సంథింగ్ ఇప్పుడు ఏదో నాలుగు వందల కిలోమీటర్ల దూరానికంటే అప్పుడు ఆడవారు భయపడుతుండే ఎట్లా భయపడుతూ ఉండే టికెట్ చార్జ్ అయ్యో ఒక ఐదు వందల రూపాయలు అయితయ్ కావచ్చు అని చెప్పి భయ పడుతుండే కానీ ఇప్పుడు అలా లేద్ ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఆధార్ కార్డు పడుతున్నారు ఫ్రీగా పోతున్నారు ఉంకోరోజు అక్కడ ఉంటున్నారు మల్ల తెల్లారి లేస్తున్నారు మల్ల బస్ కస్తున్నారు వాళ్లు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఎలా అంటే ఇప్పుడు ఈ బస్సు అంటే మనం ఒక బస్ ఎక్కి ఇంకొక బస్ ఎక్కి ఇంకో బస్ ఎక్కి ఇంకో అంటే ఇప్పుడు ఏ ఊరికైనా గుడా పెద్ద పెద్ద సిటీలకు మాత్రం ఒకటే బస్సు ఉంటాద్ గనీ చిన్న చిన్న పట్టణాలకు ఏమిముంటాదంటే ఒక రెండు మూడు బస్ లు మారాలి కదా సార్
ఔన్ సార్
అయితే ఫస్ట్ ఏముంటందంటే ఇప్పుడు ఆ అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకు ఉండాయి అంటే ఇంత డబ్బులు అయితై అంటే రేపు ఒకవేళ మనం ఎళ్ళాలి అంటే రొండోలకు ముందే అంటే ఇంత డబ్బులు అయితాయ్ అని చెప్పి ఎస్టిమేట్ చేస్తుండే ఇప్పుడు అలా లేద్ ఇప్పుడేమన్నా ఇప్పుడు మన పత్ అచ్చినా గుడా ఏం చేస్తున్నరంటే డైరెక్ట్ ఆధార్ కార్డు పట్ ఆ మొగుళ్ళు ఇంటికాడ ఉంటున్నారు ఆడోళ్ళు డైరెక్ట్ వెళుతున్నారు ఒక రోజు ఫంక్షన్ చూసుకు కుంటున్నారు తెల్లారుదయం మళ్ళ అట్ నుంచెల్ మళ్ళ ఇట్ అస్తున్నారు మళ్ళ వచ్చేది గుడా ఏంటదంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు ఒక బస్సు మారాలా ఇంకో బస్సుక్ మారాలా ఇంకో బస్సు మారాలా మళ్ళ నాలుగో బస్సు గాని మూడో బస్సు గాని ఇంటికి రావాల అలా వాళ్ళకు ఏంటిదంటే ఆధార్ కార్డ్ ఉపయోగం వల్ల వాళ్ళు ఏమవుతున్నదంటే వాళ్ళు ఎటు పడితే అటు వెళ్ళడం అని జరుగుతుంది సార్ అంటే అన్నేసేసరి అంటే ఇప్పుడు కొందరు ఉంటారు కదా సార్ ఇ ట్లో ఏం పనులు ఉండయి ఏంటిదంటే వాళ్ళు ఎప్పడికి తిరుగుతనే ఉంటారు కొందరు ఏంటిదంటే అన్ అన్నెససరీగా కూడా దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు సార్ ఈసారి ఇచ్చిన ఇప్పు ఎప్ ఇప్పుడు గతంలో ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు చూడండి సార్ ఆడోళ్ళు ఏం చేసారు సార్ బ్రష్ తోముకుంటూ ఎల్లి పాయలు మ ఉళ్ ఉళ్లిగ డ్డలు ఏదో మనకు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంగా ఇక్కడ జస్ట్ ఒకో మ్మో యాభై రూపాయలు వంద రూపాయలు తక్కువ ఉన్నాయని చెప్పి ఉల్లిగడ్డలు ఒక పట్టణం నుంచి వెళ్లి ఇంకో పట్టణానికి పోయి ఉల్లిగడ్డలు కొనేందుకు పోయారు సార్ ఇంకో ఇంక కొందరు ఆడేవాళ్ళయితే బ్రష్ చేసుకోవడము లేకపోతే మన కూర కూరగాయలు కట్ జేయడము ఆ ఎల్లిపాయలు ఉడవడము బెండకాయలు డవడము చిక్కుడు కాయలుడము ఇ కూరగాయలుడివడము ఆ ఆ అన్ని ఏంటిదంటే ఇవన్నీ వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేశారు చాల ఇప్పుడు
అవును సార్ ఇప్పుడు దానితోనే చూడండి సార్ ఇప్పుడు ఆధార్ కార్డ్ ఇన్ని రోజులు మళ్ళీ ఆధార్ కార్డు ఉన్ ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద మళ్ళా వేరే కార్డు చేసుకోవాలి అట కదా సార్ దాని గురించి ఏమనా అవగాహన ఉ
ఆ దాని గురించ బ లేదు సార్ నాకు ఇప్పుడు అంటే కార్డ్ ఉంటేనే డబ్బులు వస్తాయ సార్ లేక
లేదు లేదు సార్ ఇన్ని రోజులు మనం ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ పట్టుకొని పోయి బస్ ఎక్కిన లేడీస్ ఫ్రీ ఉండే అంటే ఇప్పుడు కూడా అది మనం ఒక డిపోకి వెళ్ళి చేపిచ్చుకోవాలట సార్ మహాలక్ష్మి పథకం అని ఒకటి కాడ చెందిది
ఆహా
అంటే సేమ్ ఆధార్ కార్డ్ టైప్నే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు బస్సులు పోంగా ఆధార్ కార్డు కావాలి చూపెట్టాలి కదా ఓటర్ ఐడి కార్డు లేకుండా ఆధార్ కార్డు చూపెట్టాల్సింది ఇప్పుడు అలా లేదు సార్ ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే మహాలక్ష్మి పథకం కింద ఒక కార్డుని వీళ్ళు బయటికి చేసారు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది దానిపైన ఏందంటే రేవంత్ రెడ్డి సార్గాంది సార్ది వాళ్ళ స్టాచ్యూ ఫోటో ఉంటది సార్ ఒక సైడ్ ఒక సైడ్ మినిస్టర్ రవాణా శాఖ మినిస్టర్ రాని ఫోట ఉంటది తర్వాత దాని మీద మహాలక్ష్మి పథకం అని ఇంకేమెము ఉంటాయి సార్ దాని క
అంటే ఇప్పుడు ఒకళ కార్డు ఉన్న కార్డు ఉన్న వారికే ఉచితమా సార్ అది
అవును సార్ మేబి ఇప్పుడు ఇస్తున్నాడు ఫ్రీ మేబీ ఆల్మోస్ట్ ఏం చేయాలంటే కార్డు తీసుకోచ్చుంద కార్డు తీసుకుంటేనే ఉచి టమాటా సార్ అది
ఇప్పుడు కార్డు తీసుకుంటేనే ఉచితం అంటే ఇప్పుడు చూడండి సార్ మన జన్న జనాభా ప్రకారము ఆడవాళ్ళ అందరు పోయి ఇప్పుడు బస్సు డిపోల కానే ఉంటరు కదా సరిగా
అవును సార్ తీసుకోవాల్సింది ఇంతకు ముందు ఎలా అంటే ఇది ఎలా చేస్తున్నారు అంటే ప్రస్తుతం నికి ఫస్ట్ ఏదైనా కాలేజ్ లలో గర్ల్స్ హాస్టల్ బా బాయ్స్ అయినా గానీ ఇది ఏంది మన పాస్ తీసుకుంటా ఉండే
ఆ స్కూల్ పాస్
సేమ్ స్కూల్ పాస్ కాలేజ్ పాస్ అట్లా తీసుకుని జాబారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సేమ్ అలాగనే దీపకు పెళ్లి మళ్ళ పాస్ తీసుకున్నట్టు చేసుకుంటున్నాడు
అన్ని ఏమేమో చేస్తున్నారు సార్ సార్ చేసేటి కొన్ని సార్ చేసేటివి కొన్ని కొన్నిప్పురు కొన్ని అంటే సార్
మా ఇల్లు ఇంద్రమ్మ హౌసెస్ అని పెట్టిండు సరే ఓకే అది మం వచ్చి పని లేని వారికి ఇల్లు ఇస్తున్నాడు ఓకే దాంట్లో చిన్నగా సార్ కాని ఒకళ్ళకి ప్లేస్ అనేది ఉంటుది మేబి అది పెద్ద ఫ్లాట్ కావచ్చు పెద్ద ఫ్లాట్ సరే బాబు నేను ఇన్ని ఇన్ని లక్షలు ఇస్తాన
సార్ దీనిపైన సార్ సార్ సార్ మనం దీనిపైన మ మరిలా మాట్లాడుకుంటున్నాం సార్
సరే థ్యాంక్ యూ సార్ మీరు చాలా విలువైన టైం నాకు విచ్చారు సార్ చాలా బాగా మాట్లా డారు మీరు ఈ రోజు మీకు శుభ రోజుగా కోరుకోవాలను కోరుకుంటున్నాను సార్ దేవు దేలా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సార్ ఈ రోజు శుభరాత్రి మీకు కుష
ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు సార్